చెప్పండి బాగున్నారా
గున్నాం బాగున్నారా
ఆ బాగున్నం
హ్మ్ మళ్ళీస్తున్నాడు
అన్నం తింటున్నా, తిన్నారా మీరు
ఇంకా లే ఇప్పుడు తినాలి
ఏం చేస్తున్నారో
ఉమ్ నా మా రూం పెయింటింగ్స్ ఉంటే ఏదన్నా ఆడ్ చే ఆడ్ చేల్లమనీ ఆ ఆ ట్రై చేస్తున్నా ఖాళీగా ఉండా అని
కాలేజ్కి ఎళ్ళలేదా
ఊ ఈరోజు మాకు హాలిడే అందుకే వెళ్ళలేదు
ఓకే
ఊ మేం మీరు
నేను వెళ్లి నేనా పప్పు అన్నం
ఊహూ ఊ ఏం కాలేజ్ లేదా మీ కో
మాకూ లేదు కాలేజ్ లో ఈవెన్ ట్ జరుగుతా ఉందా
ఆ
ఊ వెళ్ తే ఇంక ఈవినింగ్ ఎళ్తాము లేదంటే లేదు
ఆహా ఇంట్రెస్ట్ లేదా పోడానికి
ఊ ఏదో ఊరికే ఎళ్ళి చూసేసి వస్ త్తమందే
అవునా
ఊ
ఊహూ ఇంకా అండి
ఊ
చెప్పాలా ఊహూ
ఊ వంట చేయడం వచ్చా
ఆ అంతే ఏదన్నా ఊ మీకు మీకొచ్చా
ఊ మాకు వచ్చు చంటే టిఫెన్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లా చేస్తాను
ఊ అవును నేనూ కొన్ని కొన్ని చేస్తాను మరి అన్నీ రావు
నాన్ వెజ్ చేస్తారా
మ్మ్
నాన్ వెజ్ చేస్తారా
నాన్ వెజ్ చేత కాదు తిన్ తిన్నం వరకే నాన్ వెజ్ చేయడం రాదు మీరు మీ మీకేంటి మీ స్పెషల్ మీరేమిష్ట అంటే ఇష్టంగా తింటాను
టిఫెన్స్ బాగా తింటా
హ్మ్
ఇంకా పప్పు అన్నం
మ్మ్ అవును మ్మ్ అవునవును మ్మ్ మ్మ్ మ్మ్ ఇంటికెళ్ళర అండి
ఆ లేదండి రీసెంట్ గానే ఉగాదికి వెళ్ళే సి వచ్చా
అవును
ఎప్పుడో
మ్మ్
ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా చేసారా
ఆహా ఇంకా లేదండి చెయాలా మాది త్రీ టు కంప్లీట్ అయిపోయినాక
హుమ్
చేస్తాం అనమాట ప్రాజెక్ట్ ఇప్పుడే ఏమీ చేయం
మేము అంటే చేయాలని అనుకుంటాన్నాము ఇంకా స్టార్ట్ చేయలేదు
హుమ్ అవును
అది మొన్న ఇగ్నైట్ ట్లో వర్క్ షాప్ జరిగిందా అక్కడ మిని ప్రాజెక్ట్ లాగా ఒకటి చేసాము దాన్నే ఇంకా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం
ఊ
ఊ
అవునవును
ఆ అది ఇంకా సార్ వాళ్ళతో మాట్లాడి తర్వాత చేయాలి
ఊ ఈ రోజు క్లాసెస్ ఎలా అని
క
అ
అంటే లాస్ట్ క్లాస్ ఒకటి బోరింగ్ గా అనిపించింది మిగతావన్నీ బానే ఉన్నాయి
ఆ నా కూడా అదే ఫీల్ టాఫిక్ అంటే ఇష్టంగా కానీ వినాలనుకుంటాం కానీ ఆ టాపిక్ మీ వాళ్ళు మాత్రం బోర్ గా చెప్తారు చేస్తా
అవును
ఆ
అ
ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలు సై సైలెంట్ సైలెంట్ గా ఎందుకో కూర్చు కూర్చొనో కూచు కూర్చున్ననిపిస్తుంది
అవును నేను కూడా గమనించాను మరి అసైన్మెంట్ చేసినావా
ఊ ఆఫ్ మాత్రమే చేసాను గ్రాఫ్ డ్రా చేయడం కాస్త టైం తీసుకుంటుంది
అదే నేను కూడా డ్రాయింగ్ దగ్గరే టైం పడతా ఉంది రేపు సడ్మిషన్ కదా
అ ఆ సాయంత్రం కొంచెం టైం కేటాయించాల అనుకుంటున్నా నువ్వు చేస్త చేస్తావా
చేస్తాను లేకపోతే లేట్ అవుతుంది కావాలంటే ఇద్దరం కలిసి చేద్దామా
ఆ ఓకే కలిసిచ్చస్తే ఫాస్ట్గా అయిపోతుంది అ
అదే వచ్చే వారం జరగబోయే ఈవెంట్ గురించి విన్నావు ఆ
ఆ ఏంటండి
నెక్స్ట్ వీక్ ఈవెంట్ ఉంది కదా
ఆ అవును ఏది అ అవును కాంపిటీషన్స్ జరుగుతుంది కదా ఉంది కదా
ఆ అది ఉంది ఇంకా మన డిపార్ట్మెంట్ ఫెస్ట్ కూడా ఉంది కదా డె డెకరేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు
న పార్టిస్ పెట్ చేద్దామా
ఆ చేద్దాం ఎందులో చేద్దాం
నేను డ్యాన్స్ లో ఆలోచిస్తున్నాను నువ్వు
ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ స్పోర్ట్ లో ఎంటర్ అవుతాారేమో
ఆ టేక్ ఇ మంచి ఎక్పీ ఎక్స్పీరియన్స్ అవుతుంది
అవును మ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి
హ అవును
హ
హ
లైబ్రరీ ఉందా మీకు
ఆ ఉంది ఒకటి మళ్ళీ ఇప్పుడు పక్కగా ఒక లైబ్రరీ కూడా పెట్టారు వేరే బ్లాక్ లో ముందు ఒకటి ఉంది మే తర్వాత లైబ్రరీకి వెళ్తున్నావా వ
వినిపిస్తుంది అదే మీ లైబ్రరీలో అన్ని బుక్స్ దొరుకు
ఆల్మోస్ట్ అన్ని యిడి ప్రతి సబ్జెక్ట్ ప్రతి డిపార్ట్మెంట్ ఉంటాయి ఇంకా అవి కాకుండా మనము విత్ నోవెల్స్ బుక్స్ కూడా ఉంటాయి అక్కడ ఇంగ్లీష్ బుక్స్ ఆ మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ప్రతి బుక్ అక్కడ ఉంటాయి న్యూస్ పేపర్స్ కూడా ఉంటాయి
మీరు వెళ్తూ ఉంటారా లైబ్రరీకి
ఏంటి
మీరు లైబ్రరీకి వెళ్తూ ఉంటారా
ఆ అంటే రెగ్యులర్గా ఏం కాదు కాని వన్ సె బలూ నూన్ లాగా ఎప్పుడ ఒకసారి వెళ్తా వస్తూ ఉంటా ఏమి
హమ్
డిస్ట్రబ్ చేశా
ఇలా అవు
అ తన్న తవా హ్మ్మ్ ఆ ఇంక అసైన్మెంట్ ఫినిష్ చేశారా అసైన్మెంట్స్ ఏం లేవా మీకు
కానీ ఏం ఫినిష్ చేయలేదు లాస్ట్ క్వశ్చన్ ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది
అవునా ఇంకేమండి తినే తిన్నారా
ఆ తిన్నానండి మీరు తినలేదా ఇంకా
ఇంక లేదండి
ఏం చేస్తున్నారు అయిపోయింద ట్ట
ల్యాప్టాప్ ఉందండి హలో ఆ గీసానండి అయిపోయింది ఆ గీసాను పోయింది ఇంతసేపు అదే గీస్తావ్ నిన్న అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకా దానికి కొంచెం ఏమన్నా ఇంకా నీట్ గా డెకరేట్ లాగా చేద్దామని ఆలోచిస్తున్న ఏమన్నా డ ఏద్దమని సరే అండి ఐతే నేనా ఇడ్లీ తిన్నానండి
బాయ్ బాయ్